ఆ అదే మధ్యాన్ ఆ వినిపిస్తుంది ఆ మధ్యాహ్నం అక్కడ ఉండి ఏంటి కాల్స్ కూడా సైలెంట్ లో పెట్టేసాను తర్వాత ఇంటికి వచ్చాక అన్ని చూసుకున్నాను అన్నమాట
అదే అక్క చెప్పింది బయటికి వెళ్ళింది సిక్స్ ఓ సెవెన్ ఓ అయిపోద్ది వచ్చేసరికే
ఉ నువ్వ ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడే నేను అక్కడ మీ అక్కతో మాట్లాడుతున్నాను
హుహు
అక్కడ సిగ్నల్స్ ఉండవేమో ఎక్కువ కట్ అయిపోతుంది కాల్
ఆ అవును అవును సిగ్నల్ సరిగ్గా ఉండదు నాకు అసలే ఉండదు అక్కడ
ఉహు హు పోన్లే ఇది బాగానే వినిపిస్తుంది అదేంటి కొంచంసేపు మాట్లాడగానే కట్ అయిపో అఓ
మాది అక్కడ చేసిన ముళ్ళ అందుకే అలా అయిపోయినాయి చాలా కాల్స్ చె
హుహు
ఉమ్
ఇంకేంటి మరి ఏం మాట్లాడింది
నక్కు మాముల్గా జనరల్ గా మూవీ టాపిక్స్ అ ఫ్రెండ్స్ గురించి అ లా
ఉహు ఆ ఏ కొరియన్ మూవీస్ గురించి చెప్పిందా కొరియన్ మూవీస్ నాకు ఏంటి ఆహా పరిచయం చేసి అదే అనామాట ఆ ముందాసల ఆ సినిమాలే చూస్త
ఆ నన్ను అడిగింది ఆ యక్క నేన్ ఉండక్క అందరు ఒకలాగా ఉంటారడి అంటే మీ అక్క నువ్వు ఒకలాగ మాట్లాడుతున్నారు తన అలాగే అందన్
ఉహు ఉమ్
మూవీస్ సోవాటే సుత్తను నేన్
ఆ షేర్ చేస్తది వెబ్ సిరీస్లన్నీ ఏ బాగున్నాయి అంటే షేర్ చేస్తుంది మళ్ళీ కామిక్స్ లాగా వస్తాయి చిన్నపిల్లలు సూస్తారు అయి షేర్ చేద్దది మళ్ళీ
కార్తీక దీపం నా చిన్నప్పటి నుంచి వస్తుందంటంద్ది
హా అవును ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకా రన్ అవుతుంది కదా సెకండ్ హాఫ్
ఉంది టీవీలో ఏంటక్క ఉమ్ ఆ అది వస్తాద్
ఉహు మా అమ్మ ఇంకా చూడం మానేసిందిలే సీరియల్స్ బిగ్ బాసే చూతుంది ఎంటి ఆయిపోయాక ఆయిపోయా ఇంకా ఇంకా చూతున్నాం అనమాట మం తనుజా అంటే ఇష్టం
ఉహు
ఉమ్ ఆ ఇప్పుడు పల్లి పరవ రావాల్సి వస్తున్నాయి కదా దానికి ఓటేయ్యమని చెప్పి ఏంటి మా అమ్మ ఓటేసే వరకు ఉరుకోలేదు
ఆ ఏది ఇంకా ఒక నాకా కాల్ ఇపోయినాయా
లేవు ఉన్నాయి ఇంకా నేను ఇంకా మధ్యాహ్న ఇవాళ కాలీ లేదు గా లేకపోతే ఇవాళ కొన్నాన్నా కంప్లీట్ చేసేదాంన్ని
అవును
ఉమ్ అది ఉమ్
అయిపోయిదా భోజనం అయిపోయిందా అక్క
లేదు తినాలు
ఉమ్
మా అమ్మ బండకాయ పులుసుచేసింది మధ్యాహ్నం ఇంకా అక్కడ భోంచసి ఇంకా ధాంక్ చేయలే ఎప్పుడు ఏం కాదు
ఉమ్ అ
నువ్వు మంటలు చేస్తావా
ఆ చేస్తా అక్క హబ్బబ్బ
అప్పుడప్పుడు వండుతావా
ఉ
ఆ ఏమి ఇష్టం ఆ చికెన్ ఇష్టమా లేకపోతే ఏంటి
చికెన్ జోలికి వెళ్ళం మనం, ఫిష్ జోలికి వెళ్ళాం ఓన్లీ మటన్
ఉహు ఏ రెండు తేడాగా ఉన్న తినను
ఎం పర్స
రెండూ తినవా నచ్చదా అంటనాను.
చికెన్ అంటే నచ్చదు. అప్పుడ అప్పుడు అదే బిర్యానీలో ఎస్తార చూడు అ చికెన్ టాను ఆ నేనైతే ఉండుకుం పెద్ద మటన్ ఎక్కువ వండుకుంటాం. ఫిష్ అయితే అప్పుడప్పుడు తక్కువ బా తక్కువ నేం తిననని తెచ్చుకోరు ఇంట్లో
ఆహ బానేఉంది ఇగోమ మెమోన్ ఇంకా నేను లేను కదా ఇంటి దగ్గర కొడేలా బజ్జిలు చేసింది మా అమ్మ
ఉమ్ ఆస్తి మొత్తం బావ గదు
ఇంకా ఆయిల్ ఫుడ్స్ తినడం మానేసాను కొంచెం
ఆహుమ్ హయ్యో
ఉ నేను ఉంటే చేయరు మళ్ళీ
ఓహో ఏక్క నార్మల్గానేనా
నార్మల్ గానే మానేసి ఉంటాం కొంచెం డైట్ లో ఉన్నాను లే
ఉ ఊ ఊ
అందుకు మళ్ళీ ఏంటి ఒకటి తిన్నననుకో ఇంకా తినేయ్యాలనిప్పించేతదేమో నాకు అహ అందువల్ల
వా లవ్ ఈస్ చిన్ను
మ్
సౌండ్ తగ్గించమ్మ. ఆ
ఈ మధ్యలో సినిమాల్స్ మీరే థియేటర్స్ కి వెళ్తారా సినిమాలు
మేము ఎల్తాము అక్క మన సంక్రాంతికి ఈ రాణదేవ్ మూవీ వచ్చింది కదా.
ఆ ఆ
దాని కింద శంకర్ వర ప్రసాద్
ఆహా మేమైతే హాట్స్టార్ లో చూస్తాం ఇంకా శంకరవరప వెళ్దాం అనుకున్నాం కానీ థియేటర్ కి టైం కుదరలా మా డాడీ తీసుకెళ్తా అన్నాడు. మా పనుండి ఇంకా వెళ్ళలేదు అన్నమాట.
అంత ఎల ఎప్పుడ ఏనా ఎంత మాట సంక్రాంతిలో
ఇంకా హాట్స్టార్ ఉంది కదా, నేను ఇంకేం చూసిన అందులోనే చూత్తాను ఇంకా.
ఊ ఎంత ఎక్కువ ఎస్ ఎక్కువలాగేద్ది.
వైఫై ఉంది కదా మాకు
అవునా
ఏర్టెల్ వైఫై
ఉ వసే
అందులో ఇంకా అన్ని పెట్టుకొని, వెబ్ సిరీస్ అయితేే వెబ్ సిరీస్, యూట్యూబ్ అయితే యూట్యూబ్, అన్ని చూసుకోవచ్చు ఇంకా నన్ను ఒక రోజు అయిపోయింది. అంతే మా అమ్మ టీవీ పెట్టిచ్చు పెట్టించు అందా,
ఆ ముమ్
ఇకే ముంది అదె ఇగో మా ఫ్రెండ్ ఫ్రెండ్ పెళ్ళన్నాం కదా ఇంకా గిఫ్ట్ షాపికి గట్ట తిరగాలి తిరిగి దానికి ఫ్రేమ్ చేపించాలా లేపోతే, హేంగిఫ
అమ్మో ఈ పెళ్ళికి ఏళ్తుంటే ఫ్రేమ్స్ ఉన్నాయి అక్కడ
ఎం ఉంటున్నాయి,
ఫ్రేమ్స్ ఎక్కువ మంది వచ్చేస్తున్నారు, అంటన్నా ఒక పది పదిహేను ఫ్రేమ్స్ వచ్చేస్తున్నాయి. కనకి ఎక్కడ పెట్టుకుంటారు, ఏంది
ఉ ఒకలేమో క్యాలెండర్ మళ్ళీ ఫోటో ఉంటే చేపి తున్నారు ఒకలేమో నార్మల్ చె చక్కగా ఉడెన్ ఫ్రేమ్స్ వస్తున్నాయి. కదా ఈ మధ్య అలాగే ఏమన్నా, ట్రై చేద్దామా అని చూతున్నాము మళ్ళీనేేమో లేదు లో బడ్జెట్ లే ఉంది అందరి దగ్గర ఎక్కువ బడ్జెట్ లే లేదనమాట పోనీ ఎక్కువ బడ్జెట్ పెట్టుకోని కొన్ని మిక్సీలు గ్రైండర్లు ఏమన్నా గిఫ్ట్ ఇద్దామా అనుకుంటున్నాం,
డిన్నర్ సెట్ అయితే బాగుంటది, అది అయితే రెండు వేలు అయిపోతాయి మీరు ఆరుగురు కాబట్టి,
ఆ అదే నీకు నెంబర్ ఇచ్చాను కదా ఆ తను డిన్నర్ సెట్ నువ్వు చెప్పినట్టే చెప్పింది డిన్నర్ సెట్ అని ఒక డిన్నర్ సెట్ ను ఏంటి
స్పెషల్ గా ఉంటది కదా
డిన్నర్ సెట్ ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చేద్దాము. అని చెప్పి అనుకున్నాము,
పోటో ఫ్రెమ్స్ అయితే చాలా మంది, ఇ తనకు అది అంటే నచ్చిందానుకో అనుకో కొంచెం బాగుంటది వాళ్ళు వాడుత పోడానికి మనము మిక్సీ ఇవ్వడానికి కూడా బాగుంటది.
హు ఇంకొక అమ్మాయి ఇవు ఎంటి లేదు మిక్సీ ఇవ్వాలి నా పెళ్లికియితే వాషింగ్ మిషిన్ కావాలి నాకు అ ఉంటుంది ఎప్పటి నుంచో బట్లు ఉతకడానికి కష్టం కదా అందుకని,
అలా అయితే జాబ్ లు చెయ్యాల మీరప్పుడు జాబ్స్ చేసి అనుకుంటే ఇవి కావాలి
అనుకున్నాం మరి ఇప్పుడు జాబ్ లు లేవుగా ప్రజెంట్ ఇద్దరికే ఉన్నాయి, ఎందుకే జాబ్ చేస్తంది చెప్పింది జాబ్ చేస్తుంది అనమాట అందుక
హు
అదే తన అకౌంట్ లో మనీ కూడా ఉంటాయి కదా అందుకని ఇంకా యూస్ చేయట్లేదు అనమాట ఇది కొంచెం ఏన్న రిస్క్ అవుతదా అని
ఉ ఓకే నాది ఉన్నది అకౌంట్ లో కూడా మనీ ఉంటె అంటే ఫోన్ పేలు కట్టే‌సి వస్తాం కద
ఆ అంతే రిస్క్ ఏమీ లేదు కానీ అకౌంట్ లింక్ అయ్ వుంటే ముందు కూడా ఒకసారి చేసింది యాప్స్ లో మేము అందరం ముందు మాట్లాడం అన్నాం కదా ఉ అబ్బుడు చేసిందనమాట లింక్ అయ ఉంది కానీ కొంచెం భయపడుతుంది ఎందుకులే అని అయినా జాబ్ కూడా చేస్తుంది కదా ఖాళీ ఉండదు గదా
ఖాలీగా వుండదులే లా ఇంకేమి
ఇవాళంతా ఇంకా ట్రావెలింగే సరిపోయిందను
అవునవును ఎవరొ మెస్సేజ్ చేత్తన్నట్టు ఉన్నారు నీకి సౌండక్కి చూసా మీ తర్వాత దానిని ఇష్టనికి ఎవరి అ ఆహా అవును
కార్తిక దీపమేన
ఆ టెన్ మినిట్స్ అయిపోయినట్టుంది అక్క ఉ బాయ్ అక్కా ా